ఇట్ల వెళ్లేది నాకు ఫీవర్ వచ్చినప్పుడు అగ అక్కడే ఉన్న అమ్మ ఇట్లా హాస్పిటల్ ఉంది కదా అని చెప్పి పోయిన యాక్చువల్ గా నేను కింద పడ్డా ఇల్లు కడుతుంటే
ఎవరిల్లు కడుతున్నారు మీ ఇల్లు కడు
మా ఇల్లు కడుతుంటేనే మా ఇల్లు సెంట్రిగ్ అట్లనే ఊమ్ మాఇళ్లు కట్టీనం అమ్మ అట్లా అయిపోయింది
అంటే స్టార్టింగ్ టైమ్ లో అయిపోయిందా మొ
స్టా కట్టినంక స్లాబ్ బూష్ నం బొడ్రాయి పండుగ అయింది ఇక స్టార్ట్ అయింది అంటే అప్పడికే కే స్లాబ్ బూష్ నము త్రీ రూమ్స్ ప్లాస్టింగ్ అయింది ఇక బొడ్రాయ్ పండుగ అని చెప్పి ఈ రూమ్ గోడ కట్టలేదు ప్లాస్టింగ్ చేయలేదు అంతే
ఓకే ఓకే
ఆ ఆడియో అట్లానే ఆగిపోయింది. అయితే ఇక మా ఇల్లు ఇంకప్పుడు సెంట్రింగ్ కూడా ఉడాబికలేదు. స్లాబ్ సెంట్రింగ్ కొట్టే ఉన్నది. స్లాబ్ పోషిండ్రు ఆ ఆడుకుంట ఆడుకుం అ నేను పైప్ ఇగా స్లాబ్ కి వాటర్ కొట్టే పైప్ ఉంటది కదా మా అన్నయ్య చెప్పులు వేసుకొని నడుచుకుంట నేను కింద పడ్డా పైపు తాకి
అరే
తగిలితే ఇగా కింద వడితే మస్తు దారుణంగ దెబ్బ తాకింది ఆమ్మో మోకాలికి బర్ ఉంటది. ఒకటే
అదే అదే ఆ
ఇగ మోకాలు బాగా వాషింది. కాలు కొట్టేస్తామన్నరు అప్పుడు
అమ్మ
ఆ బానే సీరియస్గా అయితే అప్పుడు ఒక త్రీ మంత్స్ ఉన్నా ఆ నుంచి పోయేది స్కూల్ కి ఇగా అట్లా స్కూల్ కి పోయి రాంగనే ఆడుకునేది. ఆ తను నవోదయ స్కూల్కి పోయేది. మేము అటు పోయేది.
ఆ మీరు అప్పుడు పాతిల్ ఇల్లే కదా పాతి ఇల్లు దగ్గర కావచ్చు.
పాతీల్లే వాళ్ళిల్లు మా ఇల్లు ఇంటి ముందే, ఇంటి ముందే
అక్కడ జాగ ఉందానే మీకు ఇంకా పాతిల్లు దగ్గర
ఉంది ఇంకా ఉంది.
అవునా అముతరా
ఏమో మరి తెలవది మనకు
ఎందుకు మరి ఇళ్ళకడ అమ్ముకునేదానికి
చాలా ప్లేస్ ఉంటది. ఆడ
అదే గా బంగారం అమ్ముకునే బదలు ఆ ప్లేస్ అమ్ముకుంటే కాకపోయిందా అట్ లోపలికి ఎవడుంటడు ఇప్పుడు ఎవడుండడు
ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఎందుకు అనాలి. మనకి ఎందుకు మనకేమన్నా అవసరమా
అనాలే అనాలే అప్పుప్పుడు నెక్స్ట్ టైమ్ వస్తది. కదా మళ్ళీ టాకు మి మీద్దరి మధ్యల
మా ఇద్దరి మధ్య లేదు. ఎవరిద్దరి మధ్య లేదు. ఇప్పుడు మేమే సమాధానం చెప్పేదుండే వా అట్లా చేసినందుకు మంచినే కొడదాం. అది ఇదని ప్రిపేర్ అయి ఉండే మా అన్న
అదే అదే
కని మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానం గట్టిగా ఉంటదిగా ఇంకా
లేదు ఒకసారి అనండి. ఎందుకు ఇట్ల అంటే ఇప్పుడు కాదు మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో రోజు వస్తలే ముసలామె
ఇంకే మొహం పెట్టుకొని వత్తది మా ఇంటికి ఆ వచ్చినప్పుడు అనాలి.
రామ అంటే తినలే నువ్వు కూడా
ఆమె తెల్లారి మా డాడీకి ఫోన్ చేసి మమ్మల్ని బ్లేమ్ చేసిందంటేదెమో
అదేలే అందుకని ఆమెకి అంత ధైర్యంమున్నది. కాబట్టి ఒత్తలే కాని ఒచ్చి తప్పు ఇప్పుడు మొన్న కాలు పడుకున్నాన్ లేదా మళ్ళీ గట్నే కాలు పడుకుని అంటాను కాని వత్తలే కానీ వచ్చినప్పుడు చెప్పండి. ఇట్లాని ఇక్కడ ఇట్లా గాదు ఇట్లా గాదు ఏంది.
ఏవంటం వచ్చి రావాలి వచ్చినప్పుడు కానీ నీట్ ఎకు సంగద సల్దుద
ను మీరు కావాలనే మాకు అర్థం అయితాంది మీరు రోజు రోజు కిందకి లే రో ఎందుకు చెత్తల్లో ఏమవుతుందో మాకు అర్థం అవుతుందిలే గాని ఎందుకు ఇట్లా అన అన్న గని ఏ
నేను అంటాగద ఇందుకంటే ఇప్పుడు ఆమె ఇల్లు కోసం నువ్వు రెండు తులాలన్నర అమ్ముకున్నా అంటే ఇప్పుడు రేపు నాకు పెట్టాల్సొత్తదనేగా అమ్ముకుంది
అదే అది అనేది అనాలి అంటే అనాలి ముందు అట్లా అంటేనే తీయాలి దాన్ని ఎది ఎందుది శషులు ఇప్పుడు కనీసానికి లేకుండా మొత్తం శష్యులు అంటే మరి నువ్వు అంత అనవా ఇప్పుడు నీ కొడుకు తరి గారే కాదురా నువ్వు సంపాదుకని కట్టాలి కాగానీ ఇప్పుడు నాకున్న ఒక బిడ్డకు ఇదే గార దానికి ఉన్నది వాళ్ళయ ఏమి ఉన్నది వాళ్ళ బిడ్డ లేదు కదా వాళ్ళ అవ్వలేదా ఏం సంపాదిస్తుండుర వాళ్ళయ్యా ఇదే కారా నా బిడ్డకు పెట్టేది నేను ఇంకేమనా పెట్టకబోతనా ఇ నేనుమ సంపాదించబోతున్నా నువ్ ఆపవ ఆరోజు నీ కొడుకనంగానే అమ్మాయి చేసినవ్ ఇప్పుడు ఎట్ల పరిస్థితి రేపు దైనా పెడితే పెట్టబడుతదని మీరు ముందు జాగ్రత్త అమ్ముకొనే చేసుకుంటారు ఎవడన్నా లోన్లు తీసుకుంటారు ఎవడన్నా ఏదన్నా పర్స లోన్ తీస్కొని ఇల్లు కట్టే వాళ్ళ సూత్తాన్నం గానీ కొంచమే బంగారం అమ్ముకొని కట్టుండ అంటే వాళ్ళ భార్య పేరు వాళ్ళ భార్యమీద లేదా బంగారం అమ్ గ
అది అత హడు కుదోబట్టు
అదే ఇప్పుడున్న అమ్మాలా లేద కూదో పెెట్టాలి ఏమనా కూడా కూద పెెట్టొచ్చు క అంతేనా కదా
అసలు ఇది ఎంత ఎయిటీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ తుల ఉన్నప్పుడు అడ్వాన్స్ ఇచ్చి చేయిించుకున్నద అనమాట టూ అండ్ హాఫ్
ఇది వాళ్ళ కూడలు
ఉహుమ్ ముసల్ధి
అవునా అమ్మా ఈ మధ్య నేర్చుకుందా
ఆ
అవునా నేను స్టార్టింగ్ నుంచి ఉంది అనుకుంటున్నా
లేదు ఈ మధ్యలి స్టార్టింగ్ నుంచి నల్ల పూసల గొలుసు ఉండే గాని ఇది ఈ మధ్యల చెప్పుకుంది.
అదే
తెలివిగా ఎంత కమ్మింది తెలుసా చేసి నోడి కాడికే పోయి లక్ష అరవై ఉంటే కుర్జా కూడా తరుగు తీయకుండా మొత్తం పోయేటట్టు వానకాన్నే అమ్మింది.
ఎట్లా
ఎ ఆ లక్ష ఎనభై వేలకో ఏమో చేపించుకొని ఆ మూడు లక్షలు ఇరవై వేలకు అమ్మింది.
అహా అవును మరి వాళ్ళ దగ్గరనే అమ్మాలి నేను నిజంగానే ఎందుకంటే వాళ్ళు అమ్మేటప్పుడు మనకు చెప్తారు చూసినవా దీంట్ల తరుగు పోదు అది పోదు ఇది పోదు అని చెప్తారు మనకు ముచ్చట్లు
వాడు తరుగు తీస్తా అంటే అన్న అంటా నీ దగ్గరనే చేపించుకున్న ఏడాది కూడా ఎళ్ళలేదు నేను సరిగ్గా పెట్టుకనే పెట్టుకోలే తరుగు తీయొద్దు నాకు రూపాయి కూడా తగ్గియకుండా ఇయ్యలని అమ్మిందట
అదే అట్లనే ఇయ్యాలి మరి అట్లా వాళ్ళ దగ్గర ఇస్తనే కదా ఇది వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్తారమ్మా వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాగా ఇట్లాగా ఆ ఎట్ల ఇట్ల
అవును చెప్తారు కద నే మన పట్టీలప్పుడు కూడా
గోల్ నాది గోల్డ్ చైన్ లేదా అది చెప్తే నేను చెప్పలే నీకు దానికో కార్డు కూడా ఇచ్చిండు దాని గవర్నమెంట్ ఐ ఎస్ కార్డు కూడా వచ్చింది ఇప్పుడు ఎట్ల మనం పోయి ఆయన దగ్గరనే ఫైట్ చేయగలుగుతాం. వెరేటోడు దగ్గర చేయలేంగా ఇప్పు వేరేటోడు దగ్గర ఫైట్ చేద్దామంటే వాడే వేరే వాళ్ళు ఏమంటరు నువ్వు ఆ రోజు ఎవరి దగ్గర తీసుకున్నవో ఇదంతా ఫేక్ అబ్బా ఇది ఏదో సపోజు మీరు చచ్చిపోయి ఏదన్న అయిదనుకో మనం పోయా అనుకో వేరే టోనీ దగ్గర ఇది ఫేక్ అబ్బా ఏదోకు నీకు నిన్ను ఎడ్డోని చేసి ఇట చేసిండు అని అది ఇది అని చెప్తారు ముచ్చట
చెప్తారు ఇగ వాళ్ళు వ్యాపారం చేసుకునేటోడు వంద చెప్తాడు గని మళ్ళ అతనికి కాల్ చేసినావా మరి
ఎవరికి
అదే మా అన్న వాళ్ళ బావకి
ఇగా చేయలేదు నేను ఇగా మళ్ళీ ఏమో ఆళ్ళే అవసరం ఉంటే చేత్తరు చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే నేను చెప్తా అబ్బ ఇట్లా కాదు అన్న ఈ ప్రాసెసే మస్తు పెద్దగ ఉంది ఫీట్ లెక్క ఇస్తే కొడతా లేపోతేలేదు అని చెప్పేస్తా
దానికి కాదు నాన్న అది ఓకేగని ఇప్పుడు ఇదే మనం జనవరి ఫస్ట్ అప్పుడు వెళ్ళినం కదా మాళ్ళ వాళ్ళే ఏమన్నా కాల్ చేసిరా కాల్ చేసినావా అని
జనవరి ఫస్ట్ ఎటో పోయినం
మనం వచ్చేటప్పుడు టెంపుల్ కేళ్ళినం కద అదే నువ్వు ఈ సి ఎల్ కెళ్ళినవ్ కదా వాళ్ళ దగ్గరికి మీ చెల్లె వాళ్ళ దగ్గరికి
ఆ ఒకే ఒకే ఒకే ఐడియా వచ్చింది ఆడి కా వాళ్ళు మొన్న ఆ డబ్బులు పంపిండు ఒక టెన్
టెన్ పంపితే సరిపోయిందా మొత్తం సిక్స్టీకి టెన్ అంటే ఇంకా ఫిఫ్టీ రావాలి కదా
ఆహా ఫిఫ్టీకిి టెన్ పంపిండు ఇంకా ఫార్టీ రావాలే చెప్పినా అయితే వాళ్ళకు ఒక లోన్ అనేది ఉందంట హలో
ఏమో ఏం లోనో ఏమో వాళ్ళ అసలు అవన్నీ ఒకటేసారి ఇస్తే మనం అది తెచ్చుకుంటాం కదా
ఏ దేనికి
చేన్ తెచ్చుకుంటాం కదా
ఆ ఏం తెచ్చుకుంటవ్ మా ఊరుకు పోలిసు వ్యాన్ వచ్చిందేందుకో
ఎవరు వచిరు
పోలీస్ వ్యాన్ వచ్చి ఎందుకో
ఏమో ఏమైందో మరి ఎవరైనా గొడవ పెట్కు అవును అవి కడెం దగ్గరికి వెళ్తా అన్నవ్ కదా షాప్ కి ఒకసారి వెళ్ళరాదు ఇప్పుడు నడుచుకుంటూ
మరి అడికిపోతే ఆయనతో మాట్లాడు అయితది అనేసి
మాట్లాడుకుంట ఎల్లు ఏం ఆగి తడో
అవునా సరే నే గుర్తు చేయపోతే మరిచిపోతనేను
తెరుస్త అని అన్నాడు గదా అన్న
అదే అన్నాడు అన్నాడు
అడుగు అన్నా ఎట్లా పండగ వస్తుంది కా లే అట్లాని కావాల అన్నా నాకు ఇట్లా ఫంక్షన్ ఉంద అన్న పెళ్లిి ఉంది పెళ్ళిక్ కెళ్ళాలి అందుకే అడుగుతున్నా లేకపోతే ఇన్ని రోజులు ఆగినన్ని
ఏం చెప్పినా ఏం అయితలేదు
లేదు నువ్వు ఇట్లను రేపు రాకుండా ఎల్లుండి నాకు ఇట్లా ఒక ఫంక్షన్ ఉందన్న అందుకే అడుగుతున్నారు అసలు లేదంటే ఇన్ని రోజులు ఆగినన్ని ఇప్పుడు ఆగనా అని చెప్పేసి మాట్లాడు
ఎవరోచ్చారు ఎవరోచ్చారు
స సర స సారిద్దరచ్చల
ఎవరు
స సరే స సరేచ్చ
ఎందుకు
ఏదా అనకున్నది చల్
కొట్టుకున్నార ఏంది ఎవరైనా
యాల్ లేదు బేరుగ అవేర్నస్ సే గుష
దొంగల గురించి కావచ్చు మరి అప్పుడు ఒకసారి పెట్టారు కదా ఇక్కడ సేమ అ అట్లనే పెడతారు
చిన్న చిన్న దొంగతనాలు జరుగుత్ అస
కావచ్చు ఇప్పుడు ఒకసారి ఓ మాట్లాడుకుంటూ పోయి అన్నాను అడుగు అన్న నాకు ఇట్లా ఫంక్షన్ ఉందన్న
పోతా మళ్ళీ చేస్తా అగు నీకి మళ్ళీ చేస్తా అగు నీకి
దేనికి వెళ్తావ ఇప్పుడు అక్ ఎక్కడికి
ఆ ఇడు వచ్చినా ఈ సార్ వాల్ మాతడతారు బాగుండరు పోన్ మాటాడ్
ఓకే ఓకే